హలో
హలో
ఆ చెప్పండి ఏం చేస్తాన్నారు ఈవనింగ్
మీే కూడాట టీద ఆగి సి కుచోనన్నా ఇప్పుడే పూస అమలు కడగాలి దీపం పెట్టాలి అే పని చేయాలి దోసి పోయాలి
హ
ఇట్లా అయిపోయినాయి అన్ని పనులు
అన్నీ అయినాయి మీరు పూజ చేసేటప్పుడు ఏం నియమాలు పాటిస్తారు
మేను పూజ చేసేటప్పుడు పన్న దగ్గరికి పూజ చేస్తాం నిమాలంత ఏం పాట్ పటిచ్చం
ఉ
వజేసి దనం పెట్టుకుంటాం
ఏం నైవేద్యాలు పెట్టరా మీరు
పెడతాం ఎప్పుడ ఒకసారి కట్ పండు ఆపిలి పండు ఆ ఆ ఫెస్టివల్స్కిి చేస్తాం మేము ఎక్కువ
మీకే ఫెస్టివల్స్ ఇస్తా ష్టము
నాకు దీపావళి అంటే ఇష్టం
ఎందుకు
టపసులు కాలుచుకోవచ్చు కాబట్టి
హమ్ చిన్నోళ్ళు టపాసులు కాల్చకూడరు అని చెప్తారు పెద్దోళ్ళు పెద్దోళ్ళు కూడా టపాస్
వయసు పెరిగే కొద్ద్దీ చిన్న పిల్లలు చేస్తాలంటారు కదా అట్లా చిన్ని చిన్ని ఆశలు లుంటాయి
ఆశకి నువ్వు కాలుస్తావు తపాసులు
పెద్ద పె ద్ద టపాస్ బాంబలు పె
మీరు దీపావళిలో ఏం ఫుడ్ చేసుకుంటారు మీకు నచ్చి చ్చిన ఫుడ్డు
అన్నం సాంబారు వడలు పాయసం తీీపన్నం పొంగలి
హమ్
సెలు చేసుకో
మేము చేసుకుంటాం ట్టాము దీపావళి రోజు నాన్ వెజ్ చేసు ంటాం
ఓ
ఇడ్లీలు దోశలు మళ్ళీ తర్వాత పక్క రోజు అవంతా క్లీన్ చేస్త కొని అప్పుడు వడా పాయ మేము కూడా చేస్తాం మీరు నాన్ వెెజ్ తింటారా
మీము రెండు రోజులు నాన్ వెజ్ జోలికి పోం
ఫస్ట్ రోజు నుంచి పోరా
ఆహా మేము చాలా నిష్టగా ఉంటాం
ఆ మీరు నైవేద్యం కూడా సరిగ్గా పెట్టరు క ఎప్పుడో ఒకసారి పెడతారు కదా
ఆ వచ్చిన పండగ కండా పెట్టాలి కదా అందుకనేసి అవును ఆ వచ్చిన ఆ పండగంటే ఇష్టం ఇష్టం కాబట్టి సంక్రాంతి దీపావళ అంటే అందుకు రెండు రోజులు కాస్ చేసుకో
హుమ్ మరి మీ ఇంటికి వచ్చిన బంధువులకి
ఏంది చెప్పాలి మా బంధువులు వస్తారు మమ్మల్ని పిలుచుకొని పోరు
ఏమి
ఏమో వాళ్ళు మేము పిలిస్తే వస్తారు వాళ్ళు ముసులోళ్ళు ఇకాడ పప్పు చేసుకోలేదా మాడపోయినా మేము చేయలా ఏవడన్నా చేయ్యాల అందుకని పోనీలేని వాళ్ళే పిలిచి
మీ ఇంటికే పిలిపు స్తారా మేము పోతాం ముసలోళ్ళు అయినా మేమే ఆడి పే చేసుకొని తినేసివస్త్ మూ మా ఇంటికి పిలుచుకొచ్చ వి మేము మళ్ళీ మా ఇంట్లోనూ పెడతాం మేము
అంటే బచ్చ ఛార్జిలు మిగిలిపోత వతాయి కదా అని
మేమంతా లో పక్కలే అంత పక్కపక్కనే ఉంటాం కాబట్టి టి ఆటో ఖర్చులు కూడా ఉండవు
ఆ మా వాళ్ళకి బస్ ార్జీలు ఎక్కువ అందుకే రారు ఆ పిలిచినప్పుడు వస్తారు
అయితే పండగలంతా అయిపోయి నాకు పిలుస్తారా
పెట్లు చే
మీరు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇవి తిండి పిండి పదార్థాలు ఇవే చేసుకొని తింటారా అన్నము కూఊర్లో బట్టల గిట్లు తెచ్చుకుంటారా
సంక్రాంతికి బట్టలు తెచ్చుకుంటాము ో బట్టలు తీసుకని నిప్పట్లు చేసుకుంటాం ఇంట్లో నోములు నోసుకుంటాం
కొత్త బట్టలు కొంటారు
మేము వేసుకునే దానికి కొంటాం దేవుడికి పెట్టేదానికి కాదు
ఉ
తనుకుని టపాార్సులు కాల్ రెండు రోజు రెండు జత్తలు కొనుక్కుంటాం ఒకక మా పిల్లకాయలకి అందరికి నలుగురు ఉంటే నలుగురికి రెండు రెండు జత్తలు కొనుక్కకుొని రెండు పండగలు కేసుకు
ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి కొత్త బట్టలు కొను ఏ కొని ఎ ంటాము పండుగ రోజు ఫస్ట్ రోజు వసుకునేస్తాం
ఆ
మేము కూడా బాగా ఇంటికందరంతా ముగ్గులు వేసుకుంటాము
ఓహో ఓకే ఓకే
మీరు
మంగడ ఎంత అడి మేము కూడా అట్టా చేసుకుంటాం
లు వస్తా మీే
ముగ్గులు ముగ్గులు మాత్రం బళ్లే వేసుకుంటాం పోటీ పడతాం పక్కన వాళ్ళ కన్నా మించి వయాలని వేసుకునేది మా పక్కనోళ్ళు ఇంకా మాకు కన్నాోమించేసుకుంటారు ఆ చుక్కలు ముగ్గులు తిప్ప ప్పే ముగ్గులు ళలే ఉంటాయి
ఉ
ముగలే కుంటాం మేము అయ్యో గంట పైన పడతాంది ఒక ముగ్గుకి ముగ్గే వాకి గడికి
హ
అన్నిీ అవుతాయి్ కాబట్టి ఓ సపప పోతుంది
జా మీరు హౌస్ వైఫా జాబ్ చేస్తారా
మేము హౌస్ వైఫ్ జాబ్ అంతా లేదు ఇంట్లోనే అన్నిీ పం
మీకు వర్కు ఉండదా అ చేయమే
అయ్యోయ వరకు లేకపోతే ఎట్టుంటాదండి మాకు ఉడు పని మా ఇంట్లో వాళ్ళకి కేసేస్త నీ ఉంటాల ఎల్లార మధ్యాహ్నం రాత్ర ఎప్పుడు చేసుకుంటాంట
ఆ మీకు రెస్ట్ అనేది ఉ
అసలు
మేము వంటలు చేసుకున్నామ అంటే మాకు రెస్ట్ వస్తుది కాసేపు ఉంటంది తమేము
ఆ మా మాయనట్ట కాదండి అది ఇది చెయ్యి అది చెయ్య అని వంటలు వంటలు పిచ్చి మాకు చేసుకుంటానే ఏ
ఓకే అండి ధన్యవాదాలు మీరు బాగా చాలా మాట్లాడుతారు
ఓకే బాయ్ మళ్ళీ చేస్తాను